హలో నమస్కారం అండి హలో హలో హలో హలో హలో హలో హలో హలో హలో
హలో హలో హలో హలో
ఆ చెప్పండి బాగున్నారండి మీరు
బాగున్నానండి మీరు బాగున్నారా అండి.
బాగున్నామండి ఏం చేస్తున్నారండి.
ఏం లేదు అండి ఖాళీగా ఉన్నాను మీరు ఏం చేస్తున్నారు అండి.
మేము కొంచెం వర్క్ లో ఉన్నామండి. మీతోని సమయంతో మాట్లాడదామని. ఫోన్ చేసామండి.
అవునా ఆండీ, మీరు ఎంపనీ చేస్తున్నారు అండి.
ఏమి లేదండి ఇలాగే ఫుడ్డు ప్రిపే పరేషన్ లో ఉన్నామండి మీకు ఇష్టమైన ఫుడ్ ఏమైనా ఉన్నాయా అండి.
నాకు ఇష్టమైన ఫుడ్ అంటే పోపన్ ఆ పోపన్నం, కిచిడి రైస్ అలా నే బిర్యానీ. ఇవి మూడంటే చాలా ఇష్టం పైగా నా పుట్టిన రోజు మా మమ్మీ గారు కి ఎవ్రీ ఇయర్ కిచిడి చేసేటోల్లు. అది చాలా ఇష్టంగా తినేనండి నేను.
మీరు చేశారా ఎప్పుడైనా కుకింగ్.
ఆ చేసా ఆండీ రీసెంట్ గా నేర్చుకుంటున్నా కూడా కుకింగ్ కూడా. ఆ మొన్న లాస్ట్ టైం ఏమో బగారా రైస్ చేసా నేను.
అ
అ అందులో నేను చ ఉప్పు ఎక్కువ యేయడం లాంటి ఇట్లాంటి తీట పనులు చేసా కూడా నేను. ఆహా అం అందులో మా అక్కగారు నాకు హెల్ప్ చేసిందనమాట ఉప్పు ఎక్కువైతే దాన్ని సె
చాలా మంచిదండీ.
ఆ
ఓకే ఓకే అలాగే నేర్చు కుంటా ఉండండి మీరు ఇవాళది, రేపు సన్నివేశంలలో ఏది ఇంట్రెస్టింగ్ అనుకుంటున్నరండి.
ఏమి లేదు అండి తినడం పడుకోవడం దాంట్లో ఇంట్రెస్ట్ చాలా ఉందండి.
మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ చేసే దానికి ఏమైనా ఉందా అండి మీకు ప్రత్యేకమైన ఒక ఆర్ట్ గురించి ఏమైనా తెలుసా.
ఆ నాకు డ్రాయింగ్ ఎయడం ఇష్టం అండి. ఇ ద అండ్ ఇంకోటి క్రాఫ్ట్ కూడా ఇట్లా చేయడం ఇష్టం.
క్రాప్ట్ చేస్తార అండి మీరు ఇప్పటి వరకు ఏమైనా క్రాప్ట్ చేసారా.
ఆ మా అక్క బర్డెకి పుట్టినరోజుకి నేను ఒకటి చేసి ఇచ్చా అది ఆ ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ అయితుందన్ కొండి తనోన్ మూలుగా అయితే చేసా కాలేజ్ లో కానీ ఇక్కడ ఇంట్లో ఏం చేయలేదు నేను ఇగా
మ్ హు ప్రోఫ్ట్ చేయడం స్ట్ అన్నమాట మీకు మ్మ్ హు క్రాక్ట్ ఏం ఏం ఎక్యుమెంట్స్ చూస్ చేస్తారంటే ఏమేమి వస్తువులు యూస్ చేస్తారు మీరు
ఆ నేనైతే ఎక్కువ పేపర్స్ యూజ్ చేసి చేస్తా సీజర్ పేపర్ కలర్ పెన్సిల్స్ యాస్ స్కేట్చేస్ ప్లాస్టర్స్ స్టాప్నేర్ ఎక్సెట్రా ఎక్సెట్
ఏమైనా కార్డ్స్ తయారు చేశారన్నారు కదా ఇప్పుడు కార్డు తయారు చేయడానికి కావాల్సి ఉంది అంటే ఏ విధంగా తయారు చేసారు మీరు దాన్ని ఎవరైనా హెల్ప్ తీసుకున్నారా లేకుంటే మీరు ఓన్గ చేసారా
నో ఎవరి హెల్ప్ తీసుకోలేదు అది నేను ఓన్గా చేశానండి పైగా అదీ ఒక యూట్యూబ్‌లో ఒక వీడియో చూసా అంటే అది ఎట్లా ఫోల్డింగ్ చేయాలి ఎలా స్టిక్ చేయాలనీ నేను ఏ త్ క్లాస్ లో ఉన్నప్పుడు చూసాన్నమాట అది వీడియో
ఓకే
సో అది రిఫరెన్స్ గా తీసుకొని నేను చేశానండి
ఓకే సోషల్ మీడియాని మీరు మిస్యూస్ కాకుండ కొంచెం బాగా యూజ్ చేస్తున్నారన్నమాట
అవునండి
ఇంకా సోషల్ మీడియా ద్వారా మీరేమన్న నేర్చుకున్నారా
ఆ చాలా నేర్చుకున్నండి నేనైతే మా చాలా వరకు అయితే నేను బీటెక్ చదివిన నా క్లాసెస్ బీటెక్ కి సంబంధించిన క్లాసెస్ ప్రాజెక్ట్స్ ఇట్లా అవన్నీ నేను యూట్యూబ్ లోనే నేర్చుకుంటా ఎక్కువగనంగా వీడియోస్ సు ఫాలో అయికుంటా అట్లా చదువుకుంటూ ఉంటా
నాచ్ గోట్ మీరు ఇంకా రెసిపీస్ ఏమన మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా
ఉన్నాయి కదా అండి చాలా ఉన్నాయి నాకు ఇష్టమైన ప్లేసెస్
మీరు ఎటైనా వెళ్ళాలి అనుకుంటున్నర ఏమైనా ఏ ఏమైనా ప్లాన్స్
ఆ చాలు ఆ నాదైతే ప్లాన్ ఉంది తాజ్‌మహల్‌కెళ్లాలని ఇంకొకటి హైదరాబాద్లో నాక్ ఇష్టమైన ప్లేసెస్ టూ ఒకటేమో చార్మినార్ ఇంకొకటి ఏమొ గోల్కొండా
మీకేమైనా చార్మీనార్ గురించి అండ్ గోల్కొండ గురించి ఏమైన్నా తెలుసా మీకు
నాకు హిస్టరీ ప్రకారం అయితే తెలియదు బట్ నాకు అది కట్టిన విదా విధానం అయితే చాలా నచ్చింది మళ్ళీ ఇంకొటి అవి ప్యూర్ వైట్ లాగా ఉంటాయి కానీ ఇప్పుడు కలర్ కొంచెం షేడ్ అయ్యి ఉన్నాయి కానీ అవి మంచి కనిపించడానికి అట్రాక్టివ్ గా ఉంటాయి మంచిగా ఉంటాయండి సో అందుకు కానీ నాకు అవి ఇష్టం నాకు హిస్ట్రీ అంతాగా అంతగా తెలీదు బట్ కొంచెం ఏదో అట్లా తెలుసు చార్మీనార్
కే చినా
పేగు వ్యాధో సంథింగ్ ఆ లైక్ సంథింగ్ ఏదో ఒక వ్యాధి వల్ల అది చార్మినార్ కట్టారని తెలుసు
ఉం
అంతే అండి ఇంకా గోల్కొండనే ఏమో అది గోల్కొండ కోట లైక్ ఏమంట రాజులు రాణిలు నివసించే కోట అట్లాని తెలుసు అంతే అంత మించిం కా ఏం తెలీదు దాని గురించి
చాల కరెక్టే అండి మీరు చెప్పింది చార్మినార్ వచ్చేసి మన తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో పేగు పేగు వ్యాధిని చాలా స్ప్రెడ్ అయింద అనమాట బాగా వ్యాప్తిచ్చింది అయితే దానికి ఎ దానికి చాలా రెమెడీస్ ద్వారా ఒకటి రెమెడీ దొరికింద అన్నమాట
ఏంటిది అది
అంటే వ్యాధి నిర్మూలన కోసం అనేది వ్యాధి నివారణ అయింద అనమాట చార్మినార్ లో ప్లేగు వ్యాధి అనేది ఆ ప్లేగు వ్యాధి వల్ల చాలా మంది చనిపోయారు చాలా చని చనిపోయారు చాలా మంది సఫర్ అయ్యారు కూడా దాని వల్ల సో దానికి నిర్ దానికి గుర్తుగా ఏదైనా పెట్టుకోవాలి అన్నట్టు మన కులి కుతుప్ష వంశస్తులు ఏం చేశారంటే మన చార్మినార్ని కట్టారనమాట అప్పట్లో చార్మినార్ మన హైదరాబాద్ ని చార్మినార్ చార్మినార్ కట్టించినప్పట్లో భాగ్యనగరం అనేదండి మన హై
ఆ అది తెలుసు అది నాకు అట్లా పిలవడం పలకడం చాలా ఇష్టం నాకు
భాగ్యనగరమునా సో మన భాగ్యనగరానికి అప్పట్లో గుర్తుగా ఈ చార్మినార్ని నిర్మించడం జరిగిందండి చారమ్నర్ అంటే నలుమూలలు దానికి కూడా ఒక్కటి ఉందండి ఎందుకు నాలుగు మినార్లు కట్టిరంటే నాలుగు మూలలో ఏదైతే వ్యాధి ఉందో అది నిర్మూలన అయిందని అందుకే చార్ నాలుగు దీశలలో నాలుగు మినార్ని కట్టి అట్లా చార్ మినార్ అని పెట్టారండి ఆమె వాటిని ఆ కట్టిన స్తంభాలని మినార్ అని అంటాం ఆ మీనార్ ని కా బట్టి అన్న అంటే మన ఉర్దూలు అంటే ఉర్దూ లాంగ్వేజ్ లో మినార్ అంటాం స్తంభాలని ఫోర్ అంటమ్గా అ నాలుగుంట కదా నాలుగుని ఇ ఉర్దూలో చార్ అంటారు
అవునా అ ఓకే
చార్మినార్ ఇట్లా ప్లేగు వ్యాధి నిర్మూలన కోసం దని అంటారు
హలో హలో సిగ్నల్ సిగ్నల్ వస్తు సిగ్నల్డి సిగ్నల్ కరెక్ట్ గా వస్తలే
ఇప్పుడు ఓకేనా అండి
ఆ ఇప్పుడు ఓకే ఆ ఇప్పుడు ఓకే
ఆ అలా చార్మినార్ అని పేరు వచ్చిందండి దానికి మరి ఇంకేంటంటే చార్మినార్ లో లోపట మనం పైకి కూడా ఎక్క్కవచ్చండి ఆ మినార్ లో
ఆ నేను ఎక్కినా నేను నేను చార్మినార్కి ఫస్ట్ నేను ఫస్ట్ టైం చార్మినార్కి ఏళ్ళిన అంటే‌ మా ఫ్యామిలీ మెంబర్స్ తోటి అది కూడా నచ్చ చిన్నప్పుడు మేము కెమెరా తీసుకొని ఫోటోస్ కూడా దిగాం పంది ఆపో ఫొటోస్ అయితే కానీ అవి మెమోరీస్ మెమోరీస్ తీగానీ ఉన్నాయి కానీ అవి ఫొటోస్ కడిగించుకోలేదండి మేము తీపి తీసుకోలేదు అదే రీల్ అట్లనే ఉంటది
అయ్యో పర్లేదండి అవి వస్తేయి త్వరలోనే మీ గ దగ్గరికి అండ్ మీకు చాలా మెమోరీస్ కూడా ఉన్నాయి కదా అలానే మీ మెమోరీస్ ఇలానే ఇంకో వేరే వేరే ప్రదేశానికి కూడా చాలా వాటికి ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క గుర్తింపు ఉండదండి ఇప్పుడు మీరు అన్నట్టు గోల్కొండ
ఒకటి ఒక నేనుక్క నేను ఒకటి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నండి మీతోని ఆ లాస్ట్ టైమ్ నా బర్త్డేకి చార్మినార్ దగ్గరనే ఉన్నాను నేను చార్మినార్ ట్వెల్వ్ ఓ క్లాక్ కి
ఔ ఇంది ఇట్స్ యుర్ ఫేవరెట్ ప్లేస్ ఇన్ యువర్ బర్డే మీ మీ ఫేవరెట్ బ బర్త్డే రోజు మీ ఫేవరెట్ ప్లేస్ లో మీరు ఉన్నారన్నమాట
అవునండి ఫుల్లుగా ఆ రోజయితే నా నా హాట్లో అయితే వీట్ళ బటర్ఫ్లై వచ్చయి
ఓ చాలా బాగా ఎంజాయ్ చేశారు మీరు ఆ రోజు మాత్రం మంచిదండి ఇలానే గోల్కొండ గురించి కూడా తెలుసుకోండి మీరు దాని గురించి తెలుసుకొని కూడా జెప్పండి నేను ఇప్పుడు చార్మినార్ గురించి ఎట్లా జెప్పాను మీ కొంచెం నాకు కూడా అంత పర్ఫెక్ట్ తెలిసి నాకు తెలిసిన నాలుగు విషయా మీతో నేను జె
ఆ ఓకే అండి
ఇలాంటి ఇల తెలుసుకోవడం వల్ల మనకు గూడ హిస్టరీ ఇంప్రూవ్ అయితది మన యొక్క కట్టడాలయ గురించి కూడా మనం తెలుసుకోవచ్చు ప్రత్యేకంగా దేని గురించి ఏది స్పెషలైజేషన్ దేని గురించి ఏ దేని ప్రత్యేకత దేనికున్న దాన్ని గురించి మ మనం తెలుసుకుంటాంమండి మంచిగా
అవునండి
చాలా అద్భుతంగా చాల కట్టడాలు ఉన్నాయి అందులో ఒక్కొక్క కట్టడం చూడండి అందరు ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకున్నారనమాట చార్మార్ లో గూడా చాలా ప్రత్యేకంగా ఒక్కొక్క స్తంభానికి వేరే వేరే డిజైన్ పెట్టారు మధ్యలో ఒక డిజైన్ పెట్టారు మధ్యలో ఖళీ స్థలం పెట్టారు మీకు తెలుస చార్మినార్ ముందు ఒక దే దేవత కూడా ఉన్నది అమ్మరు పెద్దమ్మ తల్లియో అమ్మ రు తల్లియో అంటారు దా
య నేను్ మీకు అదే అడుగుదాం అనుకున్న కుంటున్నా అక్కడ నియర్ బై దేవత ఉంటది గదా దాని గురించి ఏమైనా మీకు హిస్టరీ తెలుసు తన గురించి ఆ దేవత గురించి అని అడుదాం అనుకుంటున్నా నేను
అవు నాకు ఆ దేవత గురించి తెలియదునే అక్కడ దేవత మాత్రం ఉన్నదండి
ఓకే దన్నియర్ బై లో ఉన్న మక్కా మసీద్ ఉంటది గదా దాని గురించి ఏమైనా తెలుసు స మీకు
ఆ దాని గురించి తెలుస అండి థ్యాంక్ యు అండి నేను దాని గురించి కూడా ఇంకొంచెం ఏమైనా వివరాలు తెలుసుకొని మీకు మళ్ళ నేను తెలుసుకుంటాను దాని గురించి చి
ఓకే అండి కానీ అక్కడ పావురాలు పావు రాలుంటాయి వాటితోటి మనం టైమ్ స్పెండ్ చేస్తుంటాయి ఆ ఫీల్ వేరే లెవెల్ లో ఉంటందండి
అవునండి పావురాలు ఉండేయండి చాలా బాగుంటాయి చాలా
మీరే ఎప్పుడైనా వాటికి లైక్ బియ్యం లైక్ అది ఇదిేమైనా వసారా అండి
ఆ వేసామండి జొన్నలు వేసామండి వాటికి ఆహారం నేను జొన్నలు పెట్టామండి మంచిగా ఫీల్ ఫీల్ గుడ్ అండి మంచిగా అనిపిస్తది వాటి అవి మన దగ్గరకి వస్తాంటే అవి మనకి మన పైన కూడా ఒక్కొక్కసారి ఇట్లా ఎగురుకుంటా వెళ్తాయండి
ప్పుే ఫీల్ వేరే లెవెల్ లో ఉంటదండి
అవునండి థ్యాంక్ యూ అండి కాల్ చేసినందు క్
వెల్కమ్ అంన్ డి థ్యాంక్ యూ